హాయ అండి ఎలా ఉన్నారు ఆ బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు
మేమ్ బు చాలా బాగున్నామండి
మీ కుటుంబం అంతా క్షేమంగా ఉన్నారా
హా అండి
ఊ తిన్నారా
ఆ అండి మీరు అండి
ఊ తిన్నామండి
అవునండి ఏం చేస్తున్నారండి
ఏం చేయలేదండి నార్మల్ గానే ఖాళీగా ఉన్నా సండే కదా
మీరు ఏమన్నా జాతర్లలకి అలా వెళ్తారా అండి
ఆ వెళ్తామండి కొన్ని కొన్ని కొన్ని కొన్ని వా టిల్ కెళ్తాము కొన్ని కొన్ని వాటికి ఊ మీరు అండి ఆ రీసెంట్ గా ఏం వెళ్ళలేదండి మీరు
హా‌ రీసెంట్ గా ఒక దానికి ఎళ్ళానండి
ఊ
అది కటారుపల్లిలో ఉంటాదండి ఒక యోగివేమన అనేసి యోగివేమన మీకు తెలిసుంటారండి పద్యాలు రాస్తారు కదా కవి ఆయన అందరికీ అదొక్క సైడ్ మాత్రమే తెలుసు ఆయన కవి అని కానీ ఇం కొక రూపం ఏంటంటే ఆయన కవే కాకుండా ఆహా స్వామి కూడా అండి జీవ సమాధి అయ్యుంటాడండి ఆ ఊర్లో అక్కడ జీవ సమాధి అయినప్పటి నుంచి అక్కడ గుడి కట్టింటారండి హలో హలో
హలో
హలో
ఆ అక్కడేనా
ఆ అక్కడే కట్టింటారండి గుడి
ఓకే
ఆ అక్కడ స్వామిని ఇంకా జ రండి అట్లనే కూర్చొనే ఉంటాడు స్వామి
ఆ
అట్లనే ఇంకా సమాధి కట్టేసింటారండి బతు ఆ జీవ సమాధి అంటే బతికుండడంగానే స్ సమాధి కట్టడం అండి
ఓకే
ఆ అట్లా గుడి కట్టేసి చానా ఫేమస్ అయిపోయినారన్ డి అట్లా అక్కడ ఇంకా స్వామి గు తుగా జాతర అనేది జరుపుతారండి
ఓకే
నాలుగు రోజులు జరుపుతారండి ఆ జాతర అది మొదటి రోజు వచ్చేసి మని కి అక్కడయితే బాగా అంగళ్ళు అన్నీ పెట్టింటారండి గాజుల అంగళ్ళు తినే జిలేబీలు లడ్డూలు బొమ్మలు అన్నీ
ఉమ్
ఇంక మొదటి రోజు వచ్చేసరికి మొదటి రోజు రాత్రి ఏం చేస్తారంటే ఆ క్కడ దున్నపోతుని బలిస్తారండి స్వామి కందరూ ఆ ఊర్లో ఉండే ప్రజలు అట్ల దున్నపోతుని తినరండి కానీ అది వేరే వాళ్ళు తింటారండి వాళ్ళ అంటే స్వామికి బలిస్తార అనమాట అట్లా ఆ ఊర్లో ఉండే కొంతమంది ప్రజలు ముక్కయింటారండి అట్ల ఏమైన వాళ్ళ కోరికలు నిలబెరితే ఇస్తాం అన్నట్టు టు అప్పుడు వాళ్ళు దాన్ని తీసుకుపోయి వేల దానితో మేళాలతో అక్కడి గుడి దగ్గరికి అవి ఒక రాత్రి ఒంటి గంట రెండు గంటల ఆహ రాత్రి నాలుగు గంటలకు అట్లా బలి తీస్తారండి తెల్లవారుజామున ఇంకా చూసి ఆ ఊర్లో ఉండే ప్రజలందరూ జొన్నలు ఇస్తారండి స్వామికి సమర్పిస్తారు జొన్నబియం ఆ జొన్నబియం
ఓకే
ఆ జొన్నల్ని వాళ్ళు వండుతారండి పెద్ద పొయ్యిలో వండి అవి వేడి వేడిగా ఉన్నప్పుడే దాన్ని ఎత్తుకొచ్చి గుడి ముందర ఇట్లా పోస్తారండి పెద్ద కుప్పలాగా పోసి దాని
అర్థం కాలేదండి
అంటే ఇప్పుడు జొన్నలు బియ్యంన్ని పొయ్యి మీద పెట్టి ట్టి ఉడకబెడతారండి ఉడకబెట్టి ఆ అందరు తీసుకెళ్ళింటారు తీసుకెళ్లి ఉండేవి వాళ్ళు అకడ పూజారులు దాని వండుతారు బియ్యం ని
ఓకే
ఆ జొన్న బియ్యం వండినం వేడి వేడుకున్నప్పుడే గుడి ముందర ఒకటి ఉంటదండి గంగమ్మ తల్లికి అడ గంగమ్ తల్లి అక్కడ ఉన్నట్టు అనమాట అక్కడ ముందర వచ్చేసి ఆమెకి అనమాట ఇవంతా ఇట్లా ఇది వండుతా అన్నట్టు గంగమ్మ తల్లికి ఆ జొన్న బియ్యం ని అంత పోసి అవి అన్ పెద్ద కుప్ప లాగ వేసి దానికి ఆ కుంకము పసుపు ఆ నెయ్యి ఇట్లా అన్ని వేసి దాన్ని ఇట్లా పూజిస్తారండి స్వామికి అక్కడ
ఓకే అంటే ఆహారం పో పెడతారా లేక అది నార్మల్ గా దేనికోసం పెడతారు
ప్రచారం అండి స్వామికి ఫస్ట్ గంగమ్మ తల్లికి పూజించాలనేసి ఆ గంగమ్మ తల్లి ఎందుకో అండి ఆ ఊర్లో అట్లా అదనమాట స్వామి ఆక్కడే పాద ఎప్ప గుడి బయ టనే ఉంచేసింటాడండి స్వామిని గంగమ్మ తలిని లోపలికి రానియడు అందుకే ఫస్ట్ ఆమెకు పూజిస్తారనమాట ఆమెకి ఇం కాదు దన్న పోతులా అవంత నరుకుతారు గంగమ్మ తల్లికి
ఊ
అవి న దున్నపోతులు నరికిినాక ఆ రక్తం కూడా దీంట్లోకి కలుపుతారండి ఈ జొన్న బియ్యంలో కాకు పలోకి
ఓహో
అంత ఖలీ అప్పుడైతే ఎంత అసలు ఆ ఆ జొన్న బియ్యం కోసం ఇసుకేస్తే రాళనంత మంది వచ్చింటారండి పొద్దున్న పొద్దున్న అందరు తొమ్మిది నుంచి వెయిట్ చేస్తే అంటారండి అక్కడే
అంటే ఇప్పుడు మళ్ళీ అది పూజించిన తర్వాత
ఆ తర్వాత అ రక్ మొత్తం ఆ దాన్ని ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచి వస్తారండి అవి ఎతకవడానికి అందరు తీసేసుకొని పోతారండి ఇంకా అవి అవి ఆ పొలాల్లో చల్లుకుంటారండి పంటలల్లో వేసుకుంటారు దానలని దాంట్ల ఏసుకుంటే పంట బాగా వస్తుందని అదొక నమ్మకం అండి అట్లా అందరు సంచులు సంచులు ఎత్తుకుపోతారండి కొంతమందయితే దాన్లని మళ్ళీ ఎండ బెట్టుకొని వాళ్ళు పంటలు వేసినప్పుడు అక్కడ చల్లుతారండి
అంటే ఆ పంటల్ యూజ్ చేస్తారా మంచి రావడం కోసం యూజ్ చేస్తారా
పంటలకి అంటే ఇప్పుడు పంటలలో చల్లుతారండి ఇప్పుడు అదొక నమ్మకం అంతే దేవుడిది అన్నట్టు అది అంటే ఇప్పుడు దేవుడికి పూజచ్చింటారు కదండి అవంతా అందుకోసం అన్నట్టు ఆ అవి చల్లుకుంటే మంచిది అన్నట్టు చేన్ లో చల్లుతారండి పంట లేేసేటప్పుడు
మ్మ్ మ్మ్ హు
మ్మ్
మ్మ్ దాని తర్వాత
అంటదండి పొద్దున్నే అది ఒక అది అదంతా అయిపోయేలోపు ఒక పొద్దున్నే ఆరట్ల అయితాదండి
మ్మ్
మ్మ్ ఇంకా స్వామికి నిత్యదాన పూజలు జరుగుత తనే ఉంటాయండి ఆ నాలుగు రోజులు కూడా అప్ ఇంకా దే అక్కడంతా గుళ్ళో బాగా పూలతో అలంకరించింటారండి పండ్ పండ్లతో ఎక్కువ అండి అన్ని రకాల పండ్లు మొక్కజొన్నలు కలింగర కాయలు ద్రాక్ష ద్రాక్షయితే గుత్తులు గుత్తులు పీక్కొని పీక్కొని తింటారండి ప్రజలక్కడ వాళ్ళైతే వున్నిచ్చానే వున్నిచ్చరు డెకరేషన్ కోసం పెట్టిన కూడా వాళ్ళు తినేస్తాంటారు ఎక్కి ఎక్కి పీక్కోని
మ్మ్
మ్మ్ తర్వాత ఇంకా రెండో రోజు అంతా బాచేసిన తర్వాత పూజలున్నీ జరుగు గుతూనే ఉంటాయండి కొంతమంది ఇంకా అంటే కొన్ని కోరికలు కోరుపోయింటారండి వాళ్ళకి ఏమైనా కోరికలునితే ఇట్లా చాందిని బండి కట్టి తటిస్సామణి చాందినీ బండి అంటే ట్రాక్టర్ ఉంటాది దానికి అంతా అలంకరిచ్చింటారండి
మ్మ్
అంతా లైట్లతో పూలతో అట్లా అంతా మీరు ఎప్పుడన్నా చూసారండి ఆ అది ఒకసారి వెళ్తేగానీ మనకి తెలీదండి ఎలా ఉంటాయని అట్లా అలంకరించింటారండి అదంత అది ఒక రెండు కిలోమీటర్ల దూరం నుంచి దాన్ని గుడి దగ్గర వరకు తీసుకురావాలండి అది రాత్రి ఒక తొమ్మిది పదికట్ల స్టార్ట్ చేస్తారండి అక్కడ రావడం అది దాని దగ్గర ఇంకా వాళ్ళు కోలాట టమేసేవాళ్ళు ఇట్లా భరతనాట్యం డ్యాన్స్ వేసే వాళ్ళు ఇంకా డిజే పాటలు వేసే వాళ్ళు అందరు ఉంటారండి
మ్మ్
ఆ బండి ముందర వాళ్ళందరూ డ్యాన్స్లు వేసుకుంటూ వస్తే ఆ చాందిని బండి వెనకలు వస్తాదనమాట అట్లా రాత్రి అంతా అట్లా డ్యాన్స్లు వేసుకుంటానే వస్తారనమాట ఆ రెండు కిలోమీటర్లు ఊర్లోకొచ్చే పాటికే పొద్దున్నే గుడి ముందరికి వచ్చాలకే ఐదు ఆరు అయితుందండి పొద్దున్నే ఆ రెండు కిలోమీటర్లు వరుసగ వాళ్ళు ఇట్లా పా డ్యాన్స్లు వేసుకుంటానే రావాలండి డ్రమ్స్తో అది ఇంకా గుడికొచ్చి పొద్దున్నే వాళ్ళు పూజలు చేసుకోవాలండి అక్కడ
మ్మ్
మళ్ళీ అదే రెండో రోజు ఆర్కెస్ట్రా అని పెడతారండి లాస్ట్ టైం అయితే ఎనిమిది ఆర్కెస్ట్రాలు పెట్టారండి ఎనిమిది స్టేజులు ఏపీచ్ చ్చినారు అసలు అంత గ్రాండ్ గా ఎక్కడ చేయరండి
మ్మ్ హు
ఒక్క డాన్సర్లు అయితే నాలుగు వందల మంది వచ్చినారండి
వాయమ్మో
నాలుగు వందల మంది వాళ్ళకే ముప్పై నలభై లక్షలు ఇచ్చినారండి అసలు
మ్మ్ హు
చాలా పెద్దగా చేసారండి అన్ని స్టేజులు కట్టడం అంటే మామూలు విష కాదు కదండి ఆ అన్ని స్టేజులు బెట్ బెట్టి దానీకంతా డెకోర్ చేసి అంతా స్పీక్ స్పీకర్స్ ఉండాలండి డాన్సర్స్ అంటే వాళ్ళుంతా నెల్లూర్ పీ. జి. ఎం ఈవెంట్స్ అని వాళ్ళు పి. జి. ఆర్ ఈవెంట్స్ వాళ్ళు వాళ్ళకి అంతా చానా డబ్బులు ఇస్తాని రారండి అట్లాంటి వాళ్ళు డ్యాన్సులు చేసేకి ఇంకా వాళ్ళకి పాటలు అన్ని పెద్ద పెద్ద స్పీకర్లన్ని కావాల దాని దానికే చాలా ఖర్చయిపోతాదండి స్టేజ్ల్కే ఇంకా అక్కడ పోలీసోల్లాంతా చానా మంది వస్ సరే అండి ఒక వెయ్యిమందన్నా వచ్చింటారు బందోబస్తుకి
ఓకే ఓకే
అది లేని చాపతే గొడవలు జరిగిపోతాయి కదండి అట్ల చోట్ల ఆ ఎన్ ఎంత మంది కొన్ని లక్షల మంది వచ్చినారండి లాస్ట్ టైం అయితే ఇట్లా ఊ ఊళ్ళో ఇట్లా అంతా ఈ ఎక్కడా గానీ గ్యాప్ ఏ లేదు మనుషులు పోతనే ఉన్నారు కంటిన్యూస్ గా పోతనే ఉన్నారండి అసలు ఊర్లోకి మనమేమన్నా ఇప్పుడు ఎంత ట్రాఫిక్ ట్రాఫక్ జామ్ అయిపోయిందంటే రెండు మూడు కిలోమీర్ల నుంచి ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి ముందు సారయితే వాళ్ళు అంత ఓ కిలోమీటర్ బయటనే అన్ని ఆపిచ్చేసినారు బండ్ కార్లు అట్లా అట్లాటివన్ని బైకులు అన్ని అక్కడే పార్కింగ్ ఏర్పాటు చేసినారు ఊర్లోకి ఏం రానివ్వలేదండి ఇంకా ఆవ్ అవి గానీ అన్ని లోపలికి వస్తే ఇంగ్ ఇంగ ఎట్లుంటాదండి అసలు బైక్లే ఏంటివి కానీ రానికుంటే మనుషులు ఒకటే వచ్చింటేనే అంత ఇది అయిపోయిందండి
మ్మ్ మ్మ్
ఒక క్రాస్ అని ఉంటుందండి ఆరు నుంచి ఊర్లో వొచ్చేకే రెండు మూడు గంటలు పడుతాందండి ట్రాఫిక్ లో చాలా ఇబ్బంది అయిపోయిందసలు అంత జనం వచ్చేయడం వల్ల చానా ఈజీ అయిపోయిందండి కొన్ని కోట్లు ఖర్చు పెడతారు అండి ఆ జాతర జరపడానికి
నేనేప్పుడు విన్లేదండి మీరు చెప్తుంటే నాకు చాలా ఎగ్జైటింగ్ గా ఉందండి
ఆ ఎప్పుడన్నా వెళ్ళండి మీరు కూడా చాలా బాగుంటది
మ్మ్ ఓకే అండి
కానీ లాస్ట్ టైమ్ ఏం జరిగిందంటే స్టేజ్లు పడిపోయినాయండి స్టేజ్ మీదికి ఎక్కి ఎక్కువ ఎక్కేసి కొంతమంది తాగి నోళ్ళు ఉంట రుకదండి వాళ్ళంతా స్టేజ్ మీద ఎక్కేసి ఆ డాన్సర్లని కొంచం చూడ్డానికి అట్లా అల్లరి చేసినారండి అప్పుడు అందీర్ కోయే పరికి స్టేజ్ కింద పడిపోయిందండి
అయ్యయ్యో
రెండు స్టేజులు పడిపోయినాయండి అట్లా ఇంకా ఆపిచ్చేసినారు ఆర్కెస్ట్ పన్నెండుకే రాత్రసలు అన్ని లక్షలు పెట్టి వాళ్ళకి ముప్పై లక్షలు పెట్టి వాళ్ళకి డబ్బులిచ్చి కి అంత చేసినా గుడా టూ అవర్స్ కూడా వాళ్ళు డ్యాన్స్ ఏయాకనే ఆపచ్చేసినారండి పోలీసోల్లింకా ఆ డబ్బులు ఇవ్వాల్సిందే అండి ఇది ఓన్లీ వాళ్ళకొకటే ముప్పై లక్షలండి మళ్ళీ స్టేజ్లు వేసినదానికంతా సపరేట్ అండి
మ్మ్ హ్మ్
మ్మ్ ఇంకా మూడోరోజయితే మనకి ఉట్ల తీర్ణాలు జరుగుతదండి ఉట్లా తీర్నాలంటే అద ఒక గేమ్ లాగా అండి ఒక ఆరు ఏడు టీములుంటారు
మ్మ్
అదొక పైప్ కట్టింటారండి పైనకి ఇప్పుడు జెండా పండక్కి పైప్ ఎట్లా ఉంటది అట్లా
మ్మ్
దానికి గ్రీస్ అంతా పూసింటారండి అంటే ఎక్కకూడదు కదా జారతది గ్రీస్ అయితే అట్లా మళ్ళీ నీళ్లు కొడతానే ఉంటారండి వాళ్ళ మీద కంటిన్యూగా అంటే తొందరగా అయిపోకూడదు అనేసి అట్లా కొడతానే ఉంటారు అట్లా కొట్టినం ఓగో బ్యాచ్ ఒకోసారి ఎక్కుతారనమాట ఏ బ్యాచ్ అయితే ఫస్ట్ ఎక్కుతారో ఇట్లా పడిపోతారండి ఒక్ ఒకరి మీద ఒకరు ఎక్కుతారు ఇట్లా మనుషులు ఇట్లా ఫస్ట్ ఓ ఐదారు మంది ఇట్లా రౌండ్ గా నిలబడుకుంటారు వాళ్ళ మీద ముగ్గురు ఎక్కుతారు వాళ్ళ మీద ఇద్దరు మళ్ళ మీద ఒకవరు అట్లా పైనకి ఎవరైతే ఫస్ట్ ఏ టీమ్ అయితే ఫస్ట్ ఎక్కుతారో అక్కడ ఒక బహుమతి పెట్టింటారండి స్వామివి ఇంకా కొన్ని అంటే ఇంకా పసుపు అట్ల పూజిచ్చిండేవి ఇంకా వాచ్ అట్లా ఏమన్నా గిఫ్స్ ఇంకా ఇరవై వేల డబ్బులు అట్లా
మ్మ్
అది ఎవరైతే ఫస్ట్ ఎక్కి తీసుకుంటరో వాళ్ళకనమాట అది
మ్మ్
కొంచెం కష్టమే అండి అది ఎందుకంటే ఎక్కడం అంటే కష్టం అది నీళ్ళు కంటిన్యూ కొడతానే ఉంటే అది చూడ్డానికి కూడా చాలా మంది వస్తారండి పక్కన పక్కన ఊళ్లన్నీ ఇంత అందరూ ఇంకా నాలుగో రోజయితే వేమన్ స్వామి కానీ గొడుగులు ఉంటాయండి స్వామి గొడుగులు అవి అప్ ఆ సంవత్సరానికి అప్పుడొకటి బయటికి తీస్తారండి అవి ఊరంతా తిప్ తిప్పుతారండి ఊరంతా ప్రతి ఇంటికి దగ్గరకి తిప్పి అక్కడ టెంకాయ కొట్టించుకుంటారండి ప్రతి ఇంటి దగ్గర మ్మ్ ఇంకా నాలుగోరోజట్లా ఆ ముగిస్తారండి ఇంకా గుడి దగ్గర ఆ రోజు
మ్మ్
ఆ ఏమంటారు పలకలు వట్టి అట్లా కొంచెం కొంచెం అగ్గి అగ్గి సేవ చేస్తారండి
మ్మ్
అంతే అండి కుదిరితే వెళ్ళండి ఎప్పుడైనా
ఖచ్చితంగా వెళ్తానండి మీరు చెప్తుంటే చాలా ఎక్సైటింగా ఉంది
ఆ సరే అండి మరయితే ఆ బాయ్ అండి